హలో
హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్
గుడ్ ఆఫ్టర్నూన్
నేను ఇక్కడ గ్లోబల్ స్కూల్ కేరళ మోడల్ గ్లోబల్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా మ్యామ్
ఆ చెప్పండి బేడం
చిరా చిల్డ్రన్స్ ఉన్నారంట కదా ఇద్దరు
ఆ ఉన్నారు మ్యామ్ ఆ ఉన్నారు మ్యామ్ ఆ ఎలా ఉం టది మేడం మరి మీ స్కూల్లో స్టడీసు, ఆవున్ ఓ ఆహ
ఉమ్ హు మనకు మళ్ళీ టీచర్స్ కేరళ నుంచి వస్తారు మనం ఫీజ్ కూడా తగ్గుంటదండి.
ఈచ్ చిల్డ్రన్ కి
అంటే మనకు ఈ ఇయర్ మొ
అదే థర్టీ థౌసండ్ అం టే ఎక్కువనే ఉంది కదా మేడం చిన్న పిల్లలకి అంటే జస్ట్ నర్సరికి థర్టీథౌ
అవునండి కానీ ఈసారి మనం సార్స్ స్టడీకి చాలా మందిని పిలిచామండి
అదే మేడం మీకు స్కూల్ బ బాంటే పిల్లల్ వస్తా
మ్ అదే మనం దాన్ని చూసి కూడా మనము హై ఎడ్యుకేటెడ్ టీచర్స్ కావాలని పెట్టినందుకు కొంచెము ఫిజ్ ఎక్స్ట్రానే పడుతుంది కదా అండి. మనం మన బ్రాంచ అవునండి మన బ్రాంచ్ లో చాలా మాదే అండి ఇక్కడ మన ఊర్లో ఫేమస్ స్కూల్ అంటే గ్లోబల్ కేరళ మోడల్ స్కూలే.
ఆ ఎనీ ఇయర్స్ అవుతుంది మేడం మరి స్కూల్ పె ఫటింగ్
మనకి ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేయబట్టి నియర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ మొన్ననే అయందండి మనాల సిల్వర్ జూబ్లి అయిందండి మన మీరు ఎక్కడ పోయి కనుక్కున్నా కూడా ఈ స్కూల్ గురించి మంచి చె సరండి
పిస్తారండి
టెన్త్ కూడా అయిపోయింది కదండి ఆ టెన్త్ లో మనకు టూ మార్క్స్ తక్కువే
అరే ఎంత వచ్చింది హైయెస్ట్ ఫైవ్ నైన్టీ బై సిక్స్ హండ్రెడ్ స
సిక్స్ హండ్రెడ్ అండి అ మనమ్ మనక్ ఇంకా
పిల్లలకి ట్యూషన్ కూడా మేము అవైలబుల్ గా చెప్తాం రె మేడం అందులో స్కూల్ ఫీజు
కావాలంటే ఉంచస్తారు ట్యూషన్ లో లేకపోతే లేదు మన ఫోర్ చెయం ఎందుకంటే ఇప్పుడు మనము అన్లోక్ ఒక్కళ కూడా ఉంటారు కదండి పిల్లలు బస్ ట్రిప్ బస్ప్ క వాళ్ళందరు పోతుంటారు చేస్తుంటారు, ఇప్పుడు మనం ఫోర్స్ చేసి ట్యూషన్ పెడతా చేస్తా అంటే ఉండదు వాళ్ళకి ఇష్ట
వాళ్ళకి ఇష్టమ అయితే ఉండండి లేకపోతే లేక, తీజ అయితే లేదు ఓహో ఓకే అంటే లోకల్ వాళ్ళకి తీజ నాన్ లోకల్ వాళ్ళ ఫీజ్ లేదా నాన్ లోకల్ వాళ్ళకైనా ఇద్దరికీ సమానం అండి
పీజా
ఇప్పుడు లేదు అంటే మీ స్కూ లో మొత్తం మొత్తం ప్యూర్ ఇంగ్లీష్ లో మాట్లాడతారా అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే
అవునండి ఇంగ్లీష్ మనం ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ మకు తెలుగు సబ్జెక్ట్ జరుగుతు తుంది కదా అండి తెలుగులో మాట్లాడతాం హిందీ సబ్జెక్ట్ మాట్లాడుతుంది కాబట్టి హిందీ మ బాకీకి టైం మొత్తం ఇంగ్లీషే ప్యూర్ ఇంగ్లీష్
ఇంగ్ష్ పీరియడ్స్ లాంగ్వేజ్ పీరియడ్స్ అప్పుడు లాంగ్వేజ్స్ మాట్లాడుకొని వేరే సమయంలో మొత్తం ఇంగ్లీషే
ఇంగ్లీషే అండి ఇంకా మనకు
మేము అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఇవన్నీ తెపిస్తాము వాటికి మారి ఓకే మరి ఏమనా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయా మరి వాళ్ళ స్కూల్ లో
అవునండి మా కల్చర్ యాక్
డ అదే ఇంపెండెన్ డేకి మరి జనవరిట్ ఏమైనా ఉంటాయా మేడమ్ ప్రోగ్రామ్స్ మంచి పిల్లలు ఎప్పుడు అదే మేడం పిల్లలు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ చదివి చదివి వాళ్ళకు కూడా కొంచెం స్కూల్ అంటే చదవడమే కాదు ఇది కూడా ఉండాలి కదా కల్చరల్ ఆక్టివిటీస్ డ్యాన్సెస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ యాన్యువల్ డే ఫంక్షన్స్ ఇవి ఉంటాయి కదా మేడం అప్పుడు వాళ్ళకి కూడా కొంచెం రిలాక్స్ ఉంటదింది స్కూల్ అంటే అలా కూడా ఇష్టపడతారు స్కూల్ అంటే ఓన్లీ చదవడమే కాదు చదవడం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అలా స్కూల్ లో అలా పెట్టిస్తే బాగుంట మేడం మరి మీ స్కూల్లో ఉందా అదంతా
అవునండి మనకు ఇప్పుడుంటే ఇప్పుడు మంత్ కి టూ
టూ టైమ్స్ ప్రోగ్రామ్స్ పెడతాం అండి ఆ
అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ అలా చేయము కానీ పిల్లలకి ఇప్పుడు మన
రిలాక్స్ అనేది కావాలి కదా అండి
అలాండి అన్ని ఉట్టియె ఒక ఒకసారి డ్యాన్సింగ్ ఒకసారి ప్లేయింగ్ వాళ్ళకేం ఇష్ ష్టముంటె దాంట్ల పార్టిసిపేట్ చేపిస్తామండీ. మనకు ఒక స్టడీ లోనే కాదు కదా హై డెవలప్ కావాలంటే బయట యాక్టివిటీస్ లో కూడా వాళ్ళు ఎదిగి రావాలే
మరి కాదు మేడం ఇప్పుడు వేరే వేరే స్కూల్ల్లో అయితే వీక్ లీ వన్స్ ప్లే పీరియడ్ అని ఉంటది మేడం మీకు ఉందా అలా
ఆ ఉంది మేడం ఉంది ప్లే ప్లే పిరియడ్ మనం ఆఫ్టర్నూన్ పెడతాం అండి ఆఫ్టర్నూన్ థర్డ్ పీరియడ్ ఆఫ్టర్నూన్ కూడా ఫోర్ పీరియడ్స్ ఉంటాయి మ్యామ్ ఆ ఫోన్ ఫోర్ పీరియడ్స్ లో థర్డ్ పీరియడ్ ప్లే పీరియడ్ ఉంటది ప్రతి ఒక్క క్లాస్ కి మనకి అ అన్ని అవైలబుల్ ఐటమ్స్ ఉన్నాయి. ఉయ్యాలలు జారుబండ అనేట్టు ఉంటాయి కదా చిన్న పిల్లలకి. అవి కూడా ఉన్నాయి మనం ఇంకా మేం
ఆ
వేరే వేరే టీచర్స్ ని పిలిపించి మేము ఈ యాక్టివిటీస్ ఖోఖో ఎలా ఆడాలి రన్నింగ్ ఎలా చేయాలే మనం డ్యాన్స్ ఎలా నేర్పియాలి అన్నీ కూడా చేపిస్తామండి
ఓ అదే అండి
మీ పిల్లలు ఇద్దరు ఉన్నారని తెలిసింది మా స్కూల్లో జాయిన్ చె
చూస్తాం మేడం ఇప్పుడు మాకు పిల్లలు గుడు పిల్లల్ కూడా అడగాలె కదా వాళ్ళ అది ఎట్లా నడుస్తదో ఏంటో అనేది
అవును మేడం ఫస్ట్ మీరు మొత్తం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అడ్మిషన్ ఫీజు ఓన్లీ హాఫ్ కన్నా తక్కువ కట్టినా నో ప్రాబ్లం పిల్లలు మీరొచ్చి ఒకసారి క్లారిఫై చేసుకోండి మా పిల్లలు ఎలా చ న్నారు ఏంది అన్ని చే న్నంకనే మేమేం ఫోర్స్ చేయం మేడం
అది ఫోర్స్ ఏం లేదు మేడం మేము కూడా ఒకసారి మీ స్కూల్ కి వచ్చి పిల్లలకి అంతా చూపించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాం మేడం. చేసి వాళ్ళు ఓకే అంటే వేస్తాం మేడం ఎందుకంటే పిల్లల్ ఇష్ట ప్ర కరం కూడా మేము చూడాలిగదా వాళ్ళకి ఇష్టం లేకుండా మేము బలవంతంగేస్ మళ్ళీ పిల్లలు కాన్సంట్రేషన్ పెట్ వాళ్ళు స్టడీ మీద భయపడతరూ ఆ మీరు ఒకసారి మం తీసుకొస్తాము. వాళ్ళు మేం మీర్ చేసే ప్రక్ ప్రకారంగా వాళ్ళకి నచ్చితే ఓ ఓకేనండి. ఫ్రెండ్షిప్లా ఉండి.
మేం ఆ
టీచర్స్ అందరం భయపెట్టియం మేడం ఫ్రెండ్స్ లెక్కుంటం. ఆ అదే మేడం ఇంకా కొంచం ఫ్రెండ్లీగా ఉంటే పిల్లలకి
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మేడం ఈ పాపకి సపోజ్ ఏ ఈ లెసన్స్ అర్థం కాకపోతే ఆ లెసన్ వాళ్ళకి అర్థమయ్యే వరకి చెప్తాం మేడం మేము. సిలబస్ వెనకాల పడుతుంది అని తొందర తొందర చెప్పుకుంటా పోము మేము. మనం ఎప్పుడు అవైలబు నంత సేపే మంచి పిల్లల చదిపించి దానికి ఇంకా
ఓకే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అదే మేడం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో కట్టేస్తాం డబ్బులు అంటే త్రీ త్రీ ఇన్స్టాల్మెంట్ చేస్తాం మేడం. మొత్తం ఒకేసారి థర్టీ థౌసండ్ కట్టాలన్నా కూడా ఇబ్బంది అవుతది.
అవున్ మేడం.
ఇస్టాల్మెంట్లో ఒక ఫైవ్ థౌసండ్ సెకండ్ ఇన్స్టల్మెంట్ లో ఒక ట్వంటీ థౌసండ్ అట్ల కట్టిస్తే మళ్ళీ అదే ఇప్పుడు నో ప్రాబ్లమ్ అంటారు కానీ మేడం తర్వాత ఏం చేస్ తనంటే నేన్ తీస్ కట్టలేదని పిల్లల్ ఇబ్బంది బడతరు. ఫోర్స్ చేస్తరు. పేమెంట్ చేయాలి చేయాలి అంటారు. కొన్ని స్కూల్స్లో మేం చూసానండి. ఇట్లనే స్కూల్స్లో పేమెంట్ చేయకపోతే స్కూల్ ఫీజు పిల్లల్ని పనిష్మెంట్ చేయడం బ బయట నిలపెట్టేయడం ఇలా చూస్ మేడం అందుకే మీరు మ ఓ అలా హోపు పెట్టాలి మీక్ గు మీ గుడా అలాంటి ఏం ఫోర్స్ ఉండదు. ఓకే మీకు సాధ్యమయినప్పుడే చేయండి పేమెంట్ అంటే ఓకే మేడం. ఎందుకంటే మాకు పై డబ్బుల వల్ల మాకు గుడా ఇబ్బందుంటది. మేం గూడా ఉన్న ప్పుడే కట్టగళం మేడం. ఆ అది ఆ ఇబ్బంది మళ్ళీ అ పిల్లల్ మీద చూపించకండి అదే మాకు ఒక బాధ ఇప్పుడు చదువు ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు మేడం ఫీజ్ వల్ల గుడా పిల్లలు ఇబ్బంది పెడతారు పిల్లలు భయపడతరు దాని వల్ల గుడా స్కూల్ కి వెళ్ళాలన్నా మేడ ఫీజు కట్టమంటుంది, ఫీజు కట్టలేకపోతే బయట నిలబెట్టిస్తుంది, క్లాస్ లోకి అలో చేయట్లేదు, అని అంటారు కదా మేడం మీర్ ఇలా న్యూస్లలో కూడా వస్తున్నాయి. సో దాన్ని మీరు కూడా నిషేధించాలి
నేను నేను చెప్తున్నా మేడం పక్కా భరోసాగా చెప్తున్నా మీ పిల్లలకి ఏ పనిష్మెంట్ ఉండదు ఫీజ్ ద్వారా అయితే ఇంకా అస్సలు ఉండదు. అది మేము కూడా జాబ్ చేస్తున్నాం కదా మేడం మాకు కూడా శాలరీ ఎప్పుడు అందిద్ంది ఎప్పుడు అందదు కూడా మాకు కూడా తెలుస్తుంది కదా మేడం. మేము అర్థం చేసుకునే చెప్తాం నేను నేను కూడా ఆ జాబ్ ఈ ఈ సంవత్సరం పోయిన సంవత్సరంమే జాయిన్ అయినా మేడం నా బాబు కూడా నేను ఫస్ట్ హాఫ్ టూ థౌసండ్ కట్టినా ఫస్ట్ మీ దగ్గనే డౌట్ వేసిన దాన్ని. తర్వాత టూ థౌజండ్ కట్న టూ థౌజండ్ కట్టిన తర్వాత నే పూర ఎండింగ్ కి మొన్న ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టొచ్చిన. టీచర్ కాబట్టి సగం ఫీజ్ కట్ చేసిరు అంతే నాకు కూడా థర్టీ థౌసండ్ే మ్యామ్ కానీ టీచర్ నేను కూడా సెల్ఫ్ టీచర్ దాంట్లో. తక్కువ చేేసిరు ఆ మనకు మ మ అంత ఫోర్స్ చేయ మేడం కుదిరితేనే కట్టండి చెప్తాం పిల్లలకి జస్ట్ పేరెంట్స్ ని గుర్తు చేయండి ఆ ఫీజ్ కట్టమానండి ఎందుకంటే ఇప్పుడు మనం ఫీజ్ తర్వాత హాల్ టికెట్స్ వస్తాయి కదా మేడం ఎగ్జామ్స్ కని
అది బోర్డ్ ఎగ్జామ్స్ కే ఉంటాయి కదా మా మనం కట్టినామా లేదా అనేది హాలిడే
ఇది క్వార్టర్లీ హాఫెర్లీ కూడా ఉంటుంది మేడం క్వార్టర్ ఆఫర్లీ కూడా హాల్ టికెట్స్ సనేే ఇస్తారు స్కూల్లా
ఫర్లీ ఉండాయా మేడం
అప్పుడు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కదండీ సార్ ఇప్పుడు ఆ మనంఇ ఇప్పుడు మనం వర్త్రి యూనిట్ చేసి వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ దీని ద్వారా అంటే మనం సిక్స్ లెసన్స్ అయిపోయినాక ఒక యూనిట్ పెడుతు స సిక్స్ లెసన్స్ అయినాక యూనిట్ పెట్టారూ అదే త్రి సల్మన్స్ లెక్క ఇయిది మ్యామ్
ఆ ఓకే మ్యామ్ మీరు చెప్పినట్టే నేను అట్లా చేస్తాను ఓ చేసి మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తాను మేడం థ్యాంక్ సో మచ్ ఫర్ కాలంగ్ మీ ఓకే ఉమ్